హలో హలో ఆ తిన్ ఆ తిన్నాను మీరు తిన్నారా
ఇంగా లేదు తినాలి
ఉమ్ ఏం చేసినారు
ఆ ఈ రోజు మామిడి కాయ పప్పు
ఏం చేశారు
మామిడికాయ పప్పు
వావ్ మామిడికాయ పప్పు బాగుంటది కదా
ఆ బాగుండది తర్వాయి డైలీ ఉత్త పప్పు కంటే ఒకరోజు చింతాకుపప్పు ఒక రోజు మామిడికాయ పప్పు
ఆ అట్లా కాంబినేషన్ లో తింటే బాగుంటది అన్మాట ఇంక లేకపోతే నార్మల్ పప్ ప్పు రసం అవన్నీ తినాలంటే తినాలనిపించదు అంతగా
చాలా ఉన్నాయి తినాలనిపించదు కూడ ఇంగ తిన్న అది డైలీ తిన్నట్ ట్ట అనిపిస్తుంది
అవునవును
ఇంక పొద్దున్ టిఫిన్ చేసుకుంటే ఆఫ్టర్నూన్ కి రసమా లేదా పప్పా
ఇంకంతే ఇంగ రోజు ఈ రోజు పప్పు చేసామంటే రేపు రసము మరి ఎల్లుండి పప్పు ర రసం అలా కంటిన్యూ అయిపోతదన్మాట ఊ
మీ నానంటే ఇష్టం అమ్మంటే ఇష్టం నీకు ఎక్కువ
నాకిద్దరు ఇష్టమే పర్టికులర్గా ఒకరే ఇష్టం అన్నట్టు అయితే ఏం లేదు ఉ అమ్మతో ఫ్రీగా ఉన్ టాను నాన్నతో ఉండలేను అంత ఫ్రీగా అంతే
అ అవును
ఊ మీకు
నాకు మా నాన్న అంటే ఇష్ట
అవ్ అవునా మీరెన్
తె మా అమ్మ అంటే ఇష్టం ఇన్న మా డాడీ అంటే ఇష్టమే
చేంజ్ చేసేసారు
అంటే డాడీ ఉన్నంత వరకు మనకు ఆ వాల్యూ తెలుస్తుంది ఆ తర్వాత అమ్మ
అవునా మీకు సిబ్లింగ్స్ ఎవరైనా ఉన్నారా
ఉ తమ్ముడున్నాడు
అవునా
ఆ డాడీ చనిపోయినాక అమ్మ నన్ను చాన బాగా చూసుకుంది
అవునవును
కుంటడా అమ్మ అలనే చేసుకుంటుంది
అవును
చాలా కష్టం ఒకసారి అనిపిస్తే సింగిల్ పేరెంటింగ్ కష్టం
అదే నిజమేనండి చాలా కష్టపడతారనమాట కష్టం చూస్తే మనకే బాదేస్తది ఇంకా
అవునవును నీక్ సిప్లింగ్స్ ఉన్నారా
ఆ ఉన్నారు ఒక తమ్ముడు అంతే ఒక ఆ నిన్ పెద్ద దాన్ని మ్
స్కూల్ టైమ్ కాలేజ్ టైమ్ లో సినిమాలకి స్కూల్ కి బంద్ చేస్తారన్న ఎప్పుడన్నా
ఆహా లేదు లేదు లేదు స్కూల్స్ ని స్కూల్ కెళ్లేదాక ఏళ్ళేదాన్ని కాదు అసల్ మా అమ్మ పంపించేది కాదు అంటే ఫ్యామిలీ తె అన్న కూడా మేము వెళ్ళేవాళ్ళం కాదన్నమాట అప్పుడు కాలేజ్ అప్పుడేమో ఒకసారి వెళ్ళాం అన్నమాట ఆహా లేదు వెళ్ళలేదు నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆ నేను ఎప్పుడూ వెళ్ళలేదు అసలు
బయటికి ఎట్లాగాని పోలేదు ఎంతవరకు అంటే కాలేజ్ టైమ్లో కానీ
కాహా లేదు లేదు లేదు
హుమ్
మ్ ఎప్పుడు వెళ్ళలేదు అసలు
హా హాస్టల మామూలుగా డేస్స్కలరా
ఆ లేదు నేను ఇంట్లోనే ఉన్నింటి అప్పుడు స్కూల్ కాలేజ్ అంతా నాకు ఇంటి నుంచే అయి పోతుండే
అవున
మ్
మేలు కద అది
ఆ మేలే
ఇంటి దగ్గర ఉండి పోవాలండి పేరెంట్స్ ని వదిలి విడిచి పెట్టి పోవాలంటేంత బాధనిప్
అ హ్ ఇంకా అంతే ఇంకా తప్ తప్పదు కదా సర్టెన్ ఏజ్ వరకు బానేంటది తర్వాత మనం కాంప్రమైజ్ అయి వెళ్లాల్సిందే ఇంకా తప్
నిన్ ఫిఫ్త్ క్లాస్ లో వేసారు మామ్మ వాళ్లు హాస్టల్ కి టుంది హస్టల్ల ఇంగ మ నాన్న సండే టైమ్స్ స్కూల్ మాకు దగ్గరే మాది దగ్గరలోనే ఉండే స్కూల్ సండే టైమ్స్ అప్పుడప్పుడప్పుడు వచ్చిపోతుండే ఉండే దాన్ని కాదు హాస్టల్లో ఇంక నేను ఏడు స్తుంటే మ నాన్న ఏడు స్తుండే ఇగ
అయ్యయ్యో
ఇంటికి వచ్చేస్త నీను ఉండను ఇక్కడ ఇగ మ అమ్మాయి దానికి ఎట్లాడి చెప్తుండే నువ్వేయ్ ఎడికి చెప్పలే ఉంటుందా ఉండదు కదా
అవును
అని అట్లా చేసి ఇట్లా చేసి ఈ వన్ ఇయర్ ఇక్కడే ఉండు మళ్ళా కావాలంటే చేంజ్ చేస్త అని ఏట్లో చెప్పేశాను
అవున
మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అట్లే కంటిన్యూ చేపిచ్చేసాను
అ హ హ ఇంకా అంతే మనకి అలవాటు లేదు కాబట్టి మనకి స్టార్టింగ్ లో కొంచెం భయంఎస్తది మంత్స్ మరక మరి ఆ చి అది ఆ
ఎక్కడినా ఊర్ళకి పాలంటేగాని పోను నార్మల్గ అండి
ఎందుకు అలాగా
ఎమో నాకు ఇట్లా ఉంటేనే నచ్చుతుంది ఇలా ఎక్కడికి పోవాలనిపించదు
అవునా
ఆ రిలేటివ్స్ వెళ్లి వెళ్లాలంన్టే ఉండలేను
ఆ రిలేటివ్స్ ఇంట్లో ఉండలేము ఎక్కువ రోజులు మహా అంటే ఒక రోజు ఇంకా వాళ్ళ అంతే తర్వాత మనక్కూడా ఉండాలనిపించదు
ఉండాలంపించదు ఆ కంఫర్ట్ ఉండదు వాళ్ళైల్లాలో మన ఇంట్లో ఉన్నట్టు వాళ్ళింట్లో
అవునవును
ఎంత మన బంధువులైనా గానీ
ఉ అవునవును
నచ్చినది తీసుకొచ్చి తినచ్చు మన ఇంట్లో
మన ఇంట్లో అయితే ఫ్రీడమ్ ఉంటదాన్మాట పోయిన వాళ్ళ ఇంట్లో ఉండదు ఏదనా కొంచెం ఏదన్నా చేసినా కూడా అ ఇట్లా చేస్తుంది ఏంటి అన్నట్టే మాటలు ఎక్కువ వస్తా మనం ఏం చెయకున్నా కూడా ఎక్కువ వస్తా అనమాట ఉ అందుకు ఎక్కువు అంటే ఆ
చెప్పు చెప్పు
ఏదో బాడే సెలబ్రేషన్ అన్నారు
ఏదో చెప్తున్నాను చెప్ప
లేదండి
బర్డే ఆట్లా సెలబ్రేషన్
బర్డే ఆ అంటే కేక్ కటింగ్ ఉంటది అనమాట మీరు
మాది అంతే చిన్నప్పుడు ఏం లేదు మేము ఇంటర్ కి వచ్చిన నుండి మా నాన్న కటింగ్ ఆయింట్లో ఉన్నాయ్ జస్ట్ కేక్ తీసేసిన ఇంట్లోఎకండి చిన్నప్పుడయితే ఇంకా దేవుని దగ్గర పెట్టి కట్ చేసి తింటుండు
హా హా చాలా క్యూట్ అండి అసలు
అంటే వాళ్ళ పరిస్థితి బట్టి వాళ్ళు తెచ్చినారు అబ పెరిగేపోతే వాళ్ళు కూడా కేక్ తీస్తారు పెద్దలే
అవునండి అవును హ్మ్
నీకు
మాకు అంతే సేమ్
ఫెస్టివల్స్ అవ్వగానే డ్రెస్సెస్ తెస్తానే నీకు
ఫెస్టివల్స్కి అయితే ఇంకా ఏముంటది మామూలే ఇంట్లో ఇంట్లో ఆ రోజు మాత్రం స్పెషల్గా చేసి పెడతారు అనమాట పాయసం చిత్రాన్నం వంకాయ కూర అని మంచి స్పెషల్స్ ఉంటాయి ఇంకా అంతే కొత్త డ్రెస్ వేసుకోవడం తిండం
హ్మ్ మీరు బాగా జరుపుకున్న ఫెస్టివల్ ఏది
నేను బాగా జరుపుకుంటున్న ఫెస్టివల్ అంటే వినాయక్ చవితి బా జరుగుతది మాకు నేన్ మేం బా చేసుకుంటాం అది ఎందుకంటే మా ఇంటి ముందరే వినాయకుడు విగ్రహం పెడతారనమాట
ఆ
విగ్రహం పెట్టిన వెంటనే మాకు ఇక్కడ బా అనిపిస్తది మాకు అట్లా మాకు వినాయక చవితి ఆ గ్రాండ్గా చేస్తారనమాట ఐదు రోజులు బాగుంటది చాలా బాగుంటది మాకు ఇంగ ఎదురుగ ఇంటి ఎదురుంటే ఇంగ చెప్పండి ఇంకా
అడిగాని కరెక్టే రోజుడు ఇంగ డీజేలు పెట్టుకుంటార పిల్లలంతా
పాటల్ పెడుతరు ఇంగ ఫైనల్ డే రోజు
ఇప్పుడు దేవుడి పాటలు పెట్టే పిల్లలు ఎవరున్నారు
అదిే ఎవరు లేరు బట్ ఏదో కనీసం ఒక గంట సేపు అన్నా పెడితే బాగుంటది కదా అన్నట్టు ఇంగ దేవుని దయ వాళ్ళ అని చెప్పేసి పెడతారు ఇంకాంతే
ఇంకా మా ఊర్లో ఉత్త డీజే సాంగ్స్ తప్పింతే ఏంటి బట్టరుగ దేవుని దగ్గర రాత్రకి మేల్కోవలని ఇంగ పిచ్చి పిచ్చి పాటలు పెట్టుకు కోనీ డ్యాన్స్ లేస్తంటారు
అవునవునండి మ్
ఇగ లాస్ట్ రోజు బాగుంటది
అవును
నిమజ్జనం పోయిన రోజు కలర్ వి ఇంగ రంగులు పూసుకొని ఇంటికి వచ్చేలోకల్ల భద్రకాలు అయిపోఇంటారంతా
అంతే ఇంకాంకా అదే కదండి మనకి మెయిన్ ఫెస్టివల్ పైగా పిల్లలు కూడా ఎజాయ్ చేసే ఫెస్ స్టివాలంటే ఇంగ అదొక్కటే పెద్దవా లైనా మంచిగుందన్నమాట ఆ ఫెస్టివల్
మా ఊర్ళ బాగా అట్లా చేసేదుంటే సంక్రాంతికి వినాయక చవితికి పీర్ల పండగకి ఇంకా ఫుల్ ఎంజాయ్మెంట్ వాళ్ళకి ఇంకా సంక్రాంతి నాడ కబడ్డీ పోటీలు అంటే అవన్నీ పెట్టేస్తారా పిళ్ళలకి లేడీస్ కైతే ముగ్గులు పోటీలు పెడతారు బాయ్స్ కి అయితే ఉట్టు కొట్ కొట్టేది కబడ్డీ పోటీల్లో ఎట్లాంటివి పెడుతారు ఇంగ పీర్ల పడుగ నాడు బాగ వాళ్ళకి ఎంది డ్యాన్స్ వేసే వాళ్ళకి ఆటపట్టించ్చే వాళ్ళకి సాములు వచ్చింటారు కదా కొం
అవునవును ఆ
పింజులతో గుచ్చేది
ఆ
పిల్లలు అన్నిట్లు చేస్తారు అంటే కొంతమంది రాకుండా యాక్టింగ్ చేస్ స్థంటర్ కదా
అవునవును
ఎం ఎగిరేవాళ్ళు చాలా ఎగిరేవాళ్ళుకు పించుదులు అట్లాంటివి తీసుకొని కుచ్చేది అట్లా చేస్తారు
అవునవును
బా చేస్తారు మా ఊర్ల
అవునా
వోగ్ సారి ఏవంటే దేవుళ్ళని మనమే ఎగ్ తాల్ చేస్తున్నాం అన్ పిస్సుంది గానీ
ఉమ్
కానీ బా జర్పుతరు పిల్లలు వర్క్ ఇన్నాళ్ చేయ్ కోకుండన్ రీనా
ఉమ్
ఈ పీ రీసెంటుగ్ రోనేళ్లు మూడేన్ లైతై జెస్సమిగ
ఔనా ఉమ్ ఆహా లేద్ మా సైడంతా అంతా ఏం ఉండదు
ఉమ్
పీర్ల పండగ్ గుడ్ జర్గుతుంది గానీ చాలా తక్కువనుమాట అంత ఎంజాయ్ మెంట్ అనేది మాకిక్కడ ఉండదు హ అంత లేదు అంత ఎక్కువుండాదివ్ ఆ ఆ
పట్నమా అదే పట్నమ్ లైతేనె పట్నలైతే అట్లా
ఔను
పల్లెటూర్లో ఉన్నంత అ పట్నలోలు రారు
ఔనౌవును
నీకేదిష్టం పట్నం అంటే ఇష్టమా ఏ పల్లెటూర్
నాక్ పల్లెటూరాంటేనే ఇష్టం ప్రశాంతమైన జీవితం అది చాలా ప్రశాంత్ తంగుంటుంది ఇదంతా ఈ గోలంతా ఏం ఉండదు అస్సలు
ఏమంటే పట్ నంలో వాళ్ళింట్లో వాళ్ళే తిన్నామా ఉన్నామా అన్నట్
ఎవరంతది అంటే ఎవర్ పని వాళ్ళదు ఉన్నామా తిన్నామ్ మా ఆ పోయినామా ఐపేయిందా అన్నట్టు ఉంటది ఎవర్ని ఒకరు పట్టించుకుండేంత్ ఉన్ ఐ తూ ఉండదు ఉమ్ కానీ పల్లెటూరు అలా గాదు గా అంద్రు కల్సి ఉండడము మాట్లాడుకోడం నైట్ ఔతూనే అలా ఇంటికొచ్చి హ్ పిల్లలంతా ఆడుకోడము ప్చ్ ఐదైమాట ఫ్రెష్ ఎయిర్ అన్ మాట చాలా బా నాకు అదంటే చాలా ఇష్టమైన
హ నేచర్ బాఉంటది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంద్
బాలే అసలు ఇక్కడ ఈ స్ట్రెస్ దాంతో బారోకా ఇక్కడ ఒక్ వేళ ఆహా ఇక్కడ పన్ జేసుకోవాలి అక్కడ ఒక నెల రోజులు అలా రేస్టు త్రిస్ కోవలన్ కుండు పల్లెటూర్ చాలా బెస్టు మంచ్ తీగ రీఫ్రెషరీ సెల్ ఫోన్ ల్ ల్యాప్ టాప్స్ అంతా ఏం వొండుకోకుండా ఒక్ నెల్ రోజుల్ కూచ్చున్నావంటే రీ ఫ్రెష్ ఐపోతాం మస్ అల్ మన్షి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి మీకు పట్నమంటే ఇష్టమా పల్లెటూరాంటే ఇష్టమా
మాక్ పల్లెటూరంటే ఇష్టం పల్లెటూరులో ఒట్టిగుంటవై ఏంటి ఇష్టవంట్రా
హ అదే అదే హ్ నేన్ జేప్ తున్నాన్ గద పల్లెటూర్ నిన్ టౌన్ లో పుట్టిన పల్లటూరాంటేనే ఇష్టమన్ జేప్ తున్నా
ఆ నీన్న వింగ్ స్టన్ జరిగింది ప్చ్ ఒక తీక్యానోద్ ఓచ్చినాడా ఒగాయ్ నైతే చితక్ బగేష్ నౌరా గే యా ప్చ్ రో రోడ్లో పోతున్నాడు ఆయన ఈడ తిక్కపి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ తిక్కోడో తెలిదు మల్ ఏంటో తెలిదు మన భాష రాదు ఆయనకి
ఉ
మన భాష రాదా రోడ్లో పోయే ఆయన ఆడ ఏదో పైపో కట్టో దొరికింటే ఉత్తికి పడేసినారంట
అయ్యయ్యో
ఇంగ కొట్టేకి వచ్చినారంటే యాక్టింగ్ చేస్తాంటే కింద పడిపోయి ఫిట్స్ వస్తే ఎట్ల పడిపోతారు
అవునులే
యాక్టింగ్ చేస్తాడంట గొక్కడే ఉన్నాడనుకొ ఆడ తీసుకోవడం కొట్టడం అంట
అయ్యయ్యో
ఇద్దరినేమో కోట్నాడంట ఊర్లో
ఉ
ఇండ్ల ఇండ్ల కల్ళ వస్తుంటే కట్టెలు తీసుకొని ఊతికి పడేసినారు అయ్యప్పకి
ఓ యమ్మో
ఉతికి పడేస్తే మళ్ళ యాక్టింగ్ చేసినాడు మళ్లా యాక్టింగ్ చేస్తే అట్లే ఫిట్ ఫిట్స్ వచ్చినట్టు పడిపోయినాడా ఇంగ వాళ్ళు విడిచి పెట్టండి వాడే వెళ్ళిపోతాడు అనేసి వదిలేసినాడు అక్కడ మళ్ళా లేచినాడు లేచి ఇంగ అందరూ కలిసి బయటకి పంపించే